మాాలన్స్తవానా
ఆ బాగున్నానే సిద్ధిందవా
తిన్నా నువ్వు లేదు ఇంకా తినలేదు నువ్వు తిన్నావా
తిన్నా ఏన్ ఏమంటదన్నా. బేకైతా నింగ తెంద ఏం బంట తెసవు
వంట ఆకూర. కొంచం పనిండి వేరే దాకా వచ్చున్నాము.
ఆ ఎందుకో
వెళ్ళ తినాలా నాకు కూడా నేస్తం వచ్చేస్తాంది అ ఏం చేస్తున్నావ్.
ఏందిరా నేను పడుకోం తినేసి
అవునా ఏం బెట్టరు మీ పీజీలో
ఏ బతరో ఈ సాంబారు అన్నము వొడియాలు పెట్టారు
లే బాగా పెడుతున్నారా లేద అంటే ఇప్పుడు కూడా గ్యాస్ లేదు అది లేదని అయ్య తగ్గించేస్తాన్నారు
హు. గ్యాస్ బది ఎంతో వర్సంగాలా ఇప్పుడంత గ్యాస్ ప్రబ్లంస్
బయట ఇంకా చాలా కష్టంగా ఉంది తెలుసా
చెప్ప అవునా
అవును నిజంగానే అసలు మాకుడు చాలా కష్టమయిపోతాంది. జ్యాస్ ఎక్కడాని ఎంతసేపు ఎంత
అవును మీరు షాప్ పెట్టాలి కదా పెట్ బట్లాదా మీ డాడీ చాపం
ఈ రోజు పెట్టాడు అది ఈ రోజు రేపు అయిపోతుంది గ్యాస్ నెక్స్ట్ నెక్స్ట్ గ్యాస్ ఇంకా పేరుగా కూడా లేదు దానికి ఏం చేస్తారో బుక్ చేసినా కూడా గ్యాస్లు రావడం లేదు
ఆ రావట్లేదు అంటే హోటల్ వాళ్ళకి ఇట్లా పిజ్జీ ఉండే వాళ్ళకి ఎందుకంటే ఆ మనమ అంటే మామూలుగా ఇంట్లో తెచ్చ అనకైతే మూడు నల కచ్చ ఉంటాం కాబట్టి అట్లయితే ఇస్తానంట వీళ్ళు ప్రైవేట్ లాగా తీసుకుంటారు వాళ్లకి నెలకి అట్లా అయి. అది లేకపోతే వారంలోనే అట్లా తీచ్చుకుంటారు అందుకని దరకట్లేదు హూ. హు ఇంగా ఏ తన లేట్ టైమ్ ఎక్కువ ఐతనలా
ఆ
హు కల్లు తిరగవా నికి మూడైతాది టైము ఏమొ
ఏమ్ కాదులే అలవాటు అయిపోయింది.
అలావాటంటే ఆకలి కాదా స్వామి టైం వరకు.
ఎంది అర్ధం కాాలే
ఇంత ఇంత టైమ్ వరకు నేనయి అస్సలు ఉన్
అబ్బా నువ్వయితే అన్నం తిినకుండానే ఉంటావు కదా.
బాగాలేనప్పుడు అయితే ఉండి పోతా బాగున్నప్పుడు తినేస్తా
చు చ్.
అయ్యో అది ఆ ఏ పని మీదేళ్లవు
మా డాడీకి టాబ్లెట్స్ కావాలి.
ఆహా అందుకని ఎల్లావా ఆ ఎంత అదే అదే ఎంతసేపు జర్నీ. మీ ఊరు నుంచి అకో టాబ్లెట్ తేవడానికి ఎంతసేపు జర్నీ
చాలా చిిన్నంగా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది
మీ ఊరి నించి చి ఎంత సేపు జర్నీ ట్యాబ్లెట్ తేవడానికి అన్
ఆ అక్క ఆ మాకైతే టూ అవర్స్ పడతంది
టూ అవర్స్ టూ అవర్స్ జర్నీ చేసి టాబ్లెట్లు తీసుకెళ్ళాలా మీ ఊర్లో దొరకవా ఆ టాబ్లెట్
లేదు రస్కి అక్కడ దొర్ ఇదే పని అయితే ఎందుకు ఇంత. దూరం రావాలి అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాలి తప్పదు అప్పటికి గూడూరులో. నేను అంతా వెతికేసాను అన్ని షాప్స్ తిరిగాం
ఊహూ. అక్కడ అక్కడ దొరకలేదని ఇంత దూరం వచ్చి తీసుకొని వెళ్తాన్నావా
వీకు వీక్లీ వన్స్ అయిపోతా ఉంటాయి టాబ్లెట్స్ తెచ్చుకుంటానే ఉండాలి
హ్మ్ మీ నాన్నమ్మ
మా డాడి అం తఅంత డబ్బులు ఒకేసారి ఇవ్వడు
హ్మ్ ఎంత అవి
లాస్ట్ టైం అయితే వేరే టాబ్లెట్స్ ఉన్నాయి అవి టూ సిక్స్టీ నో టూ ఫార్టీ నో పడతా ఉన్నాయి కానీ ఇప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్ చే ఈ రోజు నుంచి మళ్ళీ కొత్తగా తీసుకోవాలి ఓ త్రీ ఫిఫటీనో ఎంత అంటా
ఆహా అ అవి కూడా రేట్ల వరుత వేర పా
ఆహ
వేరే మాత్రర్లా
ఆ రేజలు రేజ జం కాదు ఇప్పుడు మళ్ళీ మార్చారు సాకుబిట్టిలు టాబ్లెట్స్ అని బ్లడ్వాజ అల్సు బ్లడ్ ఎక్కడ క్లాట్ అవ్వకుండా బాగా ఆ పోయే దానికి టాబ్లెట్స్
ఆ కరెక్ట్ టైం కేసుకోమను అంకుల్ని
ఇంట్లో ఆఫ్టర్నూన్ లేదు అది ఉదయాన నైట్ ఉంది నిన్న ఉదయాన వేసుకున్నాడు రాత్రేస్ మళ్ళా ఈ రోజు ఉదయాన వేసుకోండి టాబ్లెట్స్ లే
హ
ఇప్పుడు ఇప్పుడు ఎప్పుని పోతే రాత్రికి వేసుకోవాలి
ఆహా తిన్నారా అంకుల్ ఆంటీ వాళ్ళు
ఆ వాళ్
హ్మ్ మీ తమ్ముడోళ్ళందరూ బాగుండారా మీ తమ్ముడు మీ పిన్ని కొడుకు నేనా ఇంక లాస్ట్ సెమ్ రాసేసి అప్పుడెళ్తా అయిపోయినాక సెమ్. హ్మ్ ఆ ఆ రాయల నువ్వు మీకు ఎప్పుడు ఎగ్జామ్స్
మాకు ఈ మంత్ లాస్ట్ నుంచి ఉన్నాయి
ట్ అయిపోందా అలా ఉందంటంటివి
ప్రాజెక్ట్ లేదు
మళ్ళీ బుక్ ఎప్పుడు చెపించేది బుక్ ఎప్పుడు చేపిస్తావ్ బైడింగ్ మంచి పన
బైండింగ్ చేయించుకోనింటే మేము ఆల్రెడీ మనీ అంతా పే చేసేసి ఉన్నాం బుక్స్ కూడా ఒకేసారి వాళ్ళ మళ్ళీ మా చెప్పారంటే మా డాడీ ఒక్క రూపాయి కూడా ఇవ్వడు
ఎంతయింది
నాకు మొత్తానికి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది
ఓకే ఒక్కొక్కరికి అంతంత పడిందా
ఇంకా ఫస్ట్ సెమ్ తో పాటు కలిపి అయితే అంతా తొమ్మిది వేల అయింది అంతా ప్రాజెక్ట్ క అంతటికి
ఓకే ఒకోరికి నైన్ థౌసండ్ అయింద మాక అయితే అంత వల్లే తెలుసా మా సార్ అసలు డబ్బులే వేస్ట్ చెయిడు అంటే ప్రాజెక్ట్ అంతా మేమే మ్యాటర్ అంతా ఎత్తుకున్నాము పబ్లిష్ చేయడానికి అయితుంది ఎంతంటే పబ్లిష యడానికి బుక్ కి రెండింటికి కలిసి ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితుంది అన్నారు
అట్లాంటి వాళ్ళకన్నా పడు ఉంటే పోయాను అనవసరంగా
ఓ
అ ఆ.
ఏమోలే ఒక్కొక్క గైడ్ ఒక్కోలాగా ఉంటారు చప్ప తెలంగావా.
అంతే అంతే ఆయన అట్లా ఆలోచించాడు ఈజీగా అవుతుంద సరే
హ్మ్.
అదే కాకుండా మేము ఫార్ములేషన్స్ కాబట్టి మాకు కెమికల్స్ ఎక్కువ అయి ఉంటాయి ఆ ఒకవేళ మేము చేసన్నా కూడా మా దీనికంటే ఎక్కువ అయ్యిందేమో సరే ఇక్కడికి అయిపోయింది.
అదేలే ఫార్ములేషన్ అంటే ఇంకా వాటికి ఎందో ఇంగ్రీడియంట్స్ అంతా ఉంటాయి తెచ్చుకోవాలా.
ఆ
అయిండు ఇంకా ఎక్కువయండేమో మీరు బయట లేసింటే
అవును చెప్పారు ఆల్రెడీ ఫార్టీ థౌజండ్ పైన అవుతు తుందని
సరేలే ఇప్పుడు అ అప్ప అదిథీ ఇచ్చింది కూడా మేలే కదా మ్ మీకు ఇంటర్నెల్స్ అయిపెయినాయా
ఇంటర్నల్స్ ఇంకా ఒక ఎ ఎగ్జాముంది ఫ్రెండ్స్
మ్.... ఇప్పుడెం హాలిడేస్ ఇచ్చారా ఎన్నిడేస్
ఫోర్ డేస్ ఇస్తారు ఎందుకిస్ ఇస్తారో తెలీదు అప్పుడే మూరోజులై వయి
ఆ రేపు సండే కదా ఏమి స్లాండ్స్
ప్లాన్సా మా ఫ్రెండ్స్ తో గుడికెళ్దాం అనుకున్నా
ఆ
ఈ రోజే వెళ్దాం అనుకున్నానూ అదీ సో ప్లాన్స్ అన్ని ఎగిరిపోయినాయి పొద్ధున లేసి పరిస్థితి బాలేదు
ఆ
అన్నీ
ఏ గుడి కీ
బలగంఒడి అని నెల్లూరు దగ్గర ఉంది ఒకటి
అంటే వె ఆ వెంకటే వె ముక్తేశ్వర్ స్వామి దా
కాదు కాదువే కాయస్వామిది అదేలే ఆయన ఇంకొక అవతారం నారాయణ అని
ఓకె ఓకె
అదీ గాగుండా నాకు ఉదయాన్నే ఈ రోజు తెల్లవారుజామున వెంకటేశ్వరస్వామి కల్లోకొచ్చాడు.... వావ్
ఏ ఎలా
ఏమో తెలీదు మన అదే మా ఫ్రెండ్స్ అందరం కలిసి కనుపూర్ కి వెళ్ళాం అనమాట
ఆ
కానీ అక్కడ ముత్యాలమ్మ లేదు వెంకటేశ సామ్
మ్.. హు..
హలో ఆట్లా వచ్చ సరే యద కీ లేదు గుడికిపోదాం అనుకునేసరికి ఏందో ఏమిటో జరిగి పోయిన ఇంట్లో గప్పలేకపోయినాను
ఉ ఇట్లో ఒప్పుకోవలేదా
హా
ఓ
ఇ ఒబ్బ నాడు
మరి ఇంకా వెళ్ళుండొచ్చు కదా ఒప్పుకున్నప్పుడు
నాకే పరిస్థితి బాలేదు
అవునా ఆ సరేలే అషు ఇంకా తిను తరగా ఎల్లి టైమ్ చానయితే తంది కదా ఇంకా మళ్ళా టూ అవర్స్ జర్నీ చేయ్యాలా ఇంటికి అ
స అలాప్పు కాాల
త్వరగా తీసుకెళ్ళి మళ్ళా మీ డాడీ అరచాడా లేట్ అయిత
ఏం అరిసేదేముంది పన్నెండు గంటలకి ఫోన్ చేసి రా నెల్లూరుకి వెళ్ళాలి అని ఫోన్ చేసాడు పన్నెండుక చెప్పేది
ఆ ఏరేరు ఉ ను వకు దా వచ్చవా
నేను ఒకటే వచ్చాను
అత్తగా వెళ్ళింటికి
ఆ ఓకే ప్రతి
బాయ్ అచ్చ ఓకే ఆ బాయ్